వినిపిస్తుందండి చెప్ప పని వినిపిస్తుందండి చెప్పండి
హలో అండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి మా
ఓకే బావున్నారా అండి
వినిపిస్తుంది బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నాం మండి తిన్నారా
విషయాలు ఇంకా ఆ తిన్న మండి ఇంత ముందే తినేసినం దము
మా దగ్గర పొల్యూషన్ అనేది చాలా మా దగ్గర పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందండి మీ దగ్గర ఎలా ఉంది
ఆ ఇక్కడ కూడా అంతే అండి పొల్యూషన్ ఎక్కువగా ఉందండి
ఆ అదే మా అన్ని పెట్ పెట్రోల్ డీజిల్ తోటి నడిచే వాహనాలు వచ్చినాయి కదా కదండి దాని వల్ల చాలా పొల్యూషన్
హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంండి వాటి వల్లనే ఇంకా చెప్పండి అండి వినిపిస్తుంది బాగానే నాకు
ఏమంటరు
హు
చిన్న పిల్లలు అనేసి పెద్ద వాళ్ళకనేసి లంగ్స్ ఎపెక్ట్ ఎక్కువస్తుంది ఎందుకంట అంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇది చాలా తక్కువ ఉంటది కదండి దాని వల్ల వాళ్ళు అసలు తట్ పట్టుకోలేకపోతున్నారండి అయితే దాన్ని అరికట్టడం కోసం అనేసి మేమైతే మా దగ్గర చెట్లలను ఎక్కువ హరితహారం అనేసి పథకాలు వచ్చినయి కదండి దాని ద్వారా కూడా లే కుంటే నార్మల్ గా మేం చెట్లు ఎక్కువ పెట్టుకుంటాము అండి మా చుట్టూ పక్కల
అవునండి
మా దగ్గర చెట్లు అనేటివి ఎక్కువ ఉన్నాయి వేప చెట్లు జామ చెట్టు చెట్టు మామిడి చెట్లు, గానుగు చెట్టు, ఇట్లా చెట్లు మా చుట్టుపక్కల చెట్లు ఉండడం. వల్ల కొంచెం కాలుష్యం అనేది కంట్రోల్ అవుతుందండి మా మీ దగ్గర ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి చెట్లు కూడా ఉన్నాయి కానీ ఈ ఈషబ్ శబ్దాలకు ఈ డీజిల్ పెట్రోల్ ఇవి అనేకమైన శబ్దాలు అమ్మా
అవును
అన్ని పొల్యూషన్స్ ఇప్పుడు ఇక్కడ మనం తాగే వాటర్ కూడా పొల్యూషన్ షన్ అయిపోతుందండి ఇప్పుడు వినాయకుల్ని రకరకాల పెయింటింగ్ల తోటి వేస్తారు కదండి అవి ఈ వాటర్ లో నిమజ్జనం చేస్తారు ఆ వాటర్ అంతా ఎట్ల అయిపోతది అంటే మళ్ళీ అది మనం దాగు త్త వాటర్ ఎంత ఫిల్టర్ అయి వచ్చినప్పటికి కూడా వాటి వల్ల కూడా మనకి ఎన్నో రోగాలు వస్తున్నాయండి.
అదే కదండి మొత్తం చాలా అన్ని అస్ అసలు ఇప్పుడు చూసుకుంటే అయితే మొత్తం పొల్యూషన్ పొల్యూషన్ దాంట్లోనే మనం ఉన్నామేమో అనిపిస్తుందండి మనం తిండే తినే తిండి కూడా మొత్తము
చెప్పండండి
ఇప్పుడు ఏంటంటే మనం తినే తిండి కూడా మొత్తము ఆ ఇది ఏంటి మెడిసిన్స్ తోటి తయారయినటువంటియే ఉన్నాయి మొత్తం. పిచికారీలు ఎక్కువ స్ప్రే చేయడము మ అందులో ఎక్కువ కో డం ఆ దాంట్లో కూడా ఇలాంటి పోషక విలువలు లేవండి కో ఆ
కానీ ముందయితే మొ మొత్తం ఇప్పుడు ఎరువుతోటే పండిస్ స్తుండే కదండి పంటలు హ్మ్మ్ అవి మన వాటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమి రాలే ఏదండి
అదేంటంటే ఆవు పేడ అంటే దాని వల్ల మనకి ఏం కెమికల్ ఉండదు కదండి అవి తిన్న డైజెస్ చేసుకొని వేస్టేజ్ బయట పాటిస్తుంది దాని
ఉ
నా మెరుగుగ వాటిని కెమికల్స్ అనేవి ఏ రకంగా మనకి అప్పుడు కలవలేదు కాబట్టి అప్పటి మనుషులు చాలా స్ట్రాంగ్ ఉన్నయండి ఇప్పుడు ఏంటంటే అన్నీ మొ త్తం పిచికారీలు స్పేలు మందులు ఎక్కువ వాడడం వల్ల మొత్తం కెమికల్
హ
అయిపోతుంది అ ఫుడ్ మంగ్ కదా ఇంకేంటంటే అప్పటి వారు ఏప్ అప్పట్లో ఏ అండి అసలు ఎక్కువ కాలము మొత్తానికి లేకుండండి పల్లెటూరు వాతావరణంలకి అప్పుడు కచ్చులము ఇంకా సైకిల్ ఇ ఎక్కువ వాడే వాళ్లండి ఇప్పుడు ఇంటికి రెండు మూడు బైక్స్ ట్రాక్టర్, కార్ రో ఎవరి హోదాని బట్టి వాళ్ళ అన్నీ కొన్ టున్నారండి ఇప్ దాని వల్ల ఇంకేంటంటే బ ఇంటికొ ఒక్క బైకయితే కమ్ ప్పల్సరి అండి ఇంక బైక్ వల్ల అయి తే చూడండి మీరు ఎప్పుడైనా అబ్జర్ చేస్ తరా బైక్స్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే చాలా బ్లాక్ కలర్ పొగ వస్తుదండి మీరు ఎప్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిండ్రా అసలు ఉ అవి ఎక్కువ వాడడం వల్ల అవి మన ఎంత పెరుగుతున్నాయో మనం కూడా చె ట్లో అంత పెంచుకుంటే మనకు కూడ చాలా మంచిదండి.
హ్మ్
చెట్లుంటే ఏంటంటే మనకు చెట్లు చెట్లు ట్లని పెంచుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే? అవి మొత్తం బయ ట నుంచొచ్చే కార్బన్డయాక్సం అంటే ఇప్పుడు చూడండి బ ల నుంచి వచ్చే స్మెల్ ఉంటది గదా, అది మొత్తం తీసుకొని మన ఫ్రెష్షా సీజన్ అంటే మనకి కావాల్సిన ఆక్సిజన్ ని తొందర ఇచ్చేస్తదండి. ఇప్పుడు మనకి ఆ క్సిజన్ ఏ విధంగా అవసరమో మనం బ్రతకడానికి ఆక్సిజన్ అవు సరం కదండి. అదే విధంగా చెట్లు బ్రతి పెట్టడానికి చెట్లకి ఏంటి కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అండి.
అవునా అండి
ఆ బండ్ల నుంచి వచ్చే పొగ ఉంటది కదా బ్యాడ్ స్మెల్ అవి చెట్లకు అవుసరం మనకేంటి ఆక్సిజన్ అవు సం అందువల్ల చెట్లు పెంచు పోవడం వల్ల కూడా మనకి చాలా యూజస్ ఇప్పుడు చల్లదనం వస్తది
అవునండి
మనకి ఫ్రెష్ ఆక్సిజన్ని కూడా ఇస్తాయండి ఇంకా అదే కాకుండా ఇప్పుడు పంటల వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుదండి హ్మ్ మ దెగ్గర ప పంట అనేది ఎక్కువ ఎస్తారు అండి దాన్ని వాళ్ళ కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది అండి మీ దెగ్గర ఎ ఎలాంటి పంటలు వేస్తారండి
మా దగ్గర గూడ పత్తి వేస్తరండి వరి వేస్తరు. మ్మ్ గోధమలు వేస్తరండి జొన్నలు ఇలాంటి అన్ని వేస్ సరే అండి.
మీరు వేస్తారా అండి పత్తి?
డ్ల కూడా ఇక్కడ సె పేపర్ కంపెనీ ఉందండి. ఆ పేపర్ కంపెనీ లో చాలా మంది వర్క్ చేయడాని వెళ్తారాండి ఇక వర్క్ అయిపోయినంక వచ్చిన తరువాత మిషన్స్ ఉం ఉంటాయి చూడండి నాంతా కడిగేస్తారు కదా అండి ఆ వాటర్ అం అంత కడిగిన వాటర్ అంతా కూడా మళ్ళా ఇప్పుడు మనం తాగే వాటర్ ఉం చూడండండి పారేవాట్
అవునా అండి రీఫ్రెష్ ఏం చెయరా వాటిలో ఆహా అంటే ఆ వాటర్ వేరే సైడ్ వెళ్ళయా
చ కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయండి
అదే ఆ వాటర్ వేరే సైడ్ వెళ్ళేటట్టు చేస్ కుంటే మన కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గి పోతాయ్ కదా అంటే ఆహ్ వాటర్ సెపెరేట్ గ వెళ్లే రూట్ చూసుకోవాలి కదండి పైప్ లైన్స్ అంటే లోపల నుంచి ఇచ్చుకుంటే ఏం ప్రాబ్లం ఉండది మనం కూడా ఫ్రెష్ వాటర్ ని తాగినట్టుంటది కదండి
అవునండి
ఏమైనా పంటలు పెడుత
మ్
మీరు పత్తి పంట ఏమైనా పెడతారా
లేదండి అలాంటి పంటలు ఏమి పెట్టము గాని ఇంకా చూసినదండి దగ్గర దగ్గరనే ఉంటాయి పత్తి చెనులు కానీ ఇప్పుడు వాటి వల్ల కూడా బాగా నష్టం జరుగుతుంది కదా అండి
అవునండి రైతులకైతే ఈ సంవత్సరం
అలా పక్షులకి చూడండి అండి జంతువులకి పక్షులకి ఆహారం ఇక్కడ దొరుకుతుందండి
అదే కదండి ముందు అసలు మనము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ జొన్నలు రాగులు సజ్జలు అవి పండించే వాళ్ళు దాని వల్ల పొద్దున్న లేస్తే పిచ్చుకల సౌండ్ చిలుకల సౌండ్ పక్షుల సౌండ్లు వచ్చేటియండి ఏం లేవండి పొద్దున్న లేస్ సే అలారం సౌండ్ తోటి లేవ్వడం తప్ వా మిగతా ఏం లేదండి పక్క పక్షుల సౌండ్ పక్షుల కొరత అనేది చాలా తగ్గిపోయిందండి పొల్యూషన్ వల్ల ఈ రేడియేషన్ వల్ల మొబైల్స్ ఎక్కువ వాడుతున్నాం కదండి దాని వల్ల కూడా రేడియేషన్ ఎక్కువ అయి పక్షులు ఆ వేడిని తట్టుకోలేకపోతున్నరండి ఎక్కడ పడితే అక్కడ ఆ ఆ ఇదేమంటారు సిగ్నల్స్ కోసం స్తంభాలని వేస్తున్నారు అట్లాయి రేడియేషన్ అనేది బాగా ఎక్కువయిపోతుందండి ఫ్యూచర్ లో అవి మనకు కూడా చాలా ఎఫెక్ట్ పడుతుది కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరు అర్థం చేసుకుంటలేరండి వాటిని ప్రెజెంట్ ఇ ఇప్పుడు ఉన్న సంతోషమే చూసుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది ఎవరు పట్టిచ్చుకుంటలేరండి ప టీ వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయిండి మా ఇంటి పక్కనే పత్తి చేనున్నదండి దాం లో కొట్టే స్ప్రే వల్ల దోమలన్నీ మా దగ్గరకు వస్తాయి మమ్మల్ని కుట్టడం వల్ల ఫీవర్లు వస్తున్నాయి
అవునండి దగ్గరుంటే కొంచెం కష్టమే కదండి చేన్లు అవి మళ్ళ వర్షాకాలంలో కూడా భయమేస్తది కదా
పాములు ఒస్తయండి చాలా పాములు ఒస్ యి అన్ని రకాలైనటువంటి పురుగులు బయటికి వస్తాయి ఇంకేంటంటే దానికి కొట్టిన స్ప్రే కూడా మాకు తొందరగా స్మెల్ వచ్చెస్తదండి స్ప్రెడ్ అయిపోతుది చాలా ఇబ్బంది భయమేస్త దీని పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు నువ్ బయటికి వెళ్ళొద్దు అనేసి డోర్ పెట్టడం అవుతదండి మాది
అవునండి అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి డోరు పెట్టేసుకొని
అదే ఇంకేంటంటే మొత్తం అది పత్తి పంట మొత్తం కంప్లీట్ అయి ఒకసారి ఇంకా ఏం తర్వాత కూడా పత్తి అంటే స్ప్రే చేస్తారండి పిచికారీలు చేస్తారు ఇం ఇంకా పంట ఎక్కువ రావాలనేసి ఇగ దాంట్లో మ ఈ మధ్యలోయితే మేం కందులు వేస్ కుంటమండి
అవు బెటర్ కదండి కందులు వేయడం వల్ల మనకి పిట్టలకి కూడా ఆహారం దొరికినట్టు ఉంటది మనకి కూడా ఐతది కదండి
గేదెలకు కూడా కొంచెం మేత లాగా వస్తదండి ఎండు కంటే దానికి కొట్టేసిన తర్వాత క కందులు మొత్తం ఎండిపోయిన తర్వాత దానికి కొడతాం అంటే మొత్తం కందులు తీస్తాం కదా దాని పొట్టు ఆహారంగా ఎడ్లలకు గొడ్లకు కన్నీటి కి బర్లకు అట్ల అయితయండి ఇంకా నెక్స్ట్ ఏంటం అంటే పత్తి పంట అయిపోయిన తర్వాత కట్టి అంత తీస్తారు కదండి ట్రాక్టర్ తోటి దొబ్బిస్తరు తర్వాత అది ఎండిపోయిన తర్వాత చూడండి మా దగ్గర ఇట్లా మంట పెడితే ఆ మంట ఇట్లా ఒక లాంటి పొగ వస్తదండి కలర్ కలర్ లా కనబడతది చాలా పొగా ప్స్ అంటే మొత్తం పొల్యూషన్ అయిపోతదండి మరి ట్టుపక్కల అప్పుడప్పుడు శ్వాస్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్ ఇబ్బంది అనిపిస్తుందండి
చాలా కష్టం అనిపిస్తుది కదా అండి
చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి అట్లాంటి సిచ్యువేషన్స్ లో పిల్లలు ఉంటే అయితే ఇంకా చాలా భయం ఏస్తదండి. అదే చూస్తున్నాం ఇంకా చెట్లు ఎక్కువ పెంచుకుంటే కొంచ పొల్యూషన్ని అదంత మనం తగ్గించే అట్లాటిది ఆ అవుతుందనేసి అనుకుంటున్నామండి సైకిల్ వా మళ్ళీ మనకి బాడీకి ఎక్ససైజ్ ఐతదండి ఇప్పుడు మనం అన్ని అంటే పెట్రోలు అట్ల ఉన్ వాటిని వాడుతున్నాము నెక్స్ట్ ఇంకా ఎక్సర్సైజ్ చేయడం కోసం సం జిమ్ కట్ట ఇట్లా వెళ్తున్నాంమండి, దాని వల్ల మనకి ఏం యూజ్ లేదు కదండి.
అవునండి
లాంటివి అట్ల వాడితే మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతది మళ్ళీ మన ఉల్లిషాన్ని కూడా తగి ఎసిన్ నా ఒపీనియన్ అండి
అవునా
హు హు ఇంకా అండి
చెప్పాలండి మీరె కే మరి పడుకున్నారా అండి పిల్లలు
ఆ పడుకున్నారండి. పొల్యూషన్ని తగ్గించాలన్నదే నా ఒపీనియన్ అండి.
ఏమి అందరికీ కూడా అదే ఉందండి మనము చెట్లను పెంచితే దాదాపు మనం అంత
పొల్యూషన్ ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం కదా అండి. ఉమ్ పొల్యూషన్ కంట్రోల్ అయితది అని నా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి మీ సమయాన్ని కేటాయించినందుకు ఉంటామండి